మ్ చెప్పురా
చెప్పాలి ఇంకా
ఏదో చెప్తుండే మనం
లేదు ఆ జాడికి వాళ్ళవి చెప్తున్నా
ఆ అయితే వాళ్ళది వాళ్ళది అది సెట్ అయితే లేదు కదా ఇప్పుడు
ఎందుకంట
అది వాళ్ళ గొడవ అయింది కదా ఒకసారి అప్పుడు ఆమె ఇటు నాకు చెప్పేస్తున్నది
మంచి గ మాట్లాడుతుంది గ చెప్పు
మంచిగానే మాట్లాడుతది అది కానీ కడుపులో అది ఉంటది
ఆ... వాళ్ళకి ఇలానే ఉంటది కొన్ని రోజులు కలిసి ఉంటారు కొన్ని రోజులు ఇట్నుంచి అటు చాడీలు చెపుతుంటారు
మ్మ్
అయితే ఆంటీ ఉందా ఆమె వెళ్ళిందేమో కద కదా
ఆమె గూడ వెళ్ళింది వీళ్ళు అందరు ఇలా అందరు వెళ్ళిరు కదా
వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిసేమో అక్కడే ఇస్తారని ఇస్తారని
వాళ్ళు కూడా ఎయ్యాలి అనే చూస్తున్నారు కదా
ఎందుకు తీస్తున్నారు వీళ్ళు ఎందుకు తీస్తున్నారు
వాళ్ళు వాళ్ళు సం మధ్యలో క్లోజ్ అయ్యరు గదా
ఆ అమ్మాయి క్లోజ్ గానే ఉంటదేమో
హ్మ్
ఇంత పెద్ద జగీడి ఉంది ఆమె
ఎవరు
ఆ అమ్మాయి ఆమెనే కొట్టింది వాళ్ళ చిన్నమ్మనే కొట్టి ఆమెకే కొట్టింది కదా ఒకసారి
ఆ అవును గదా
ఇంకా నాకు సిగ్గు లేదు
వాళ్లకి ఉన్నది
మొన్న ఏమో అందరు ఇస్తుండే కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అంటే వాళ్ళ ఇద్దరు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వాలి పదిహేన్ వందల్ పదిహేన్ వందల్ అయితే ఏమంటుంది అంట వ చిన్న బాబాయ్ నేను నేన అందరి కన్నా చిన్నోనీ కదా కొంచెం పేదోన్ని నా దగ్గర ఒక వెయ్యి తీసుకోండి అని అంటుండంట
ఆ
హ్మ్ ఇచ్చిందంట కానీ ప పదిహేను వందలు అప్పుడు ఒక చెంబు నీళ్ళు తాగిందంట
అవునా
ఇవంత దామసు పదిహేను వందలంటే ఇస్తం ఇచ్చిందెలాగో డాడీ ఇంకొక పెద్దోడు వీళ్ళిద్దరూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్
ఇంకా ఎవరు పెద్దోడు
మీ మామయ్య పెద్ద మామయ్య అంటే మాము ఎందు కాదు కాదు అయినా టూ థౌజండ్ ఇచ్చిండు
హ్మ్
ఆ చిన్నోడేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవును మరి మా రేనా దాది వాళ్ళు ఇవ్వలే కదా టూ తౌజండ్ ఇచ్చిండ్రు అయి ఎక్కడి నుంచి తీసుకురావాలి మరి పాపం వాళ్ళ దగ్గరే లేదు
నువ్వు ఎటు
ఇచ్చిరు కానీ టూ థౌజండ్ ఇచ్చిరు థౌజండ్ మే ఇ ఇచ్చేస్తా మని అన్న చూడు డాడీ వాళ్ళు
అదే ఎవరు
మీరేనా దాది మనోజ్ కాకా వాళ్ళు
వాళ్ళు ఎందుకివ్వాలి వాళ్ళ దగర్లేవా
లేవు మరి
హ్మ్ లేవు
నిజం లేవు వాళ్ళదగ్గర అది ఎలాగో ఇచ్చిండ్రు వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు చెప్తారు కదా లేవని ముందు ఉంటుండే కానీ ఇప్పుడు లేవు వాళ్ళ దగ్గర
అరే ఉంటాయి వాళ్ళ దగ్గర వాళ్ళు కావాలని చెప్తారు అట్లా
నీకేం తెలుసు
నాకు తెలుస అబ్బా ఎవరు ఎలాంటి వాళ్ళో
మాకు కూడా తెలుసబ్బా కానీ ఇప్పుడు కాదు ముందులా లేరూ అప్పుడు ఉంటుండే వాళ్ళ దగ్గర మా మా ఊర్లో వాళ్ళ దగ్గరే క్కువ ఉంటుండే అంటే అప్పుడు
హ్మ్
ఇప్పు లే వాళ్ళ దగ్గర ఇంకా
ఇప్పుడు నాది మరి సీట్ ఇనాగరేషన్
ఏ నేం చేయను. మాగ్ గ్రేషన్
అరే ఉద్భతి అది పెట్టాలి కదా
నేను కూర్చోను కూడా
ఎందుకు
మాకు మస్తు పనుంటాయి
ఉ దాంట్లో నచ్చడానికి ఏమింట రా
మళ్ళీ విచితడు గా
హు
హమ్
ఆ
డబుల్ డబుల్ పని ఉంది ఈ ఆగు ఆ సూట్ని ఒకరు పెట్టాలి మళ్ళా కూసోని కూసున్న
ఏ దానికి ఏం కాదు నువు పెట్టేస్తావు పక్కకి
నేను పెట్టాను మస్సు బరువు ఉంది నని నేను చూసిన అన్నాడు
అరే బరుందాది
హా నేను అంత బరువెంతుకోను
అరే దాన్ని పక్కకు జరిపేయాలి ఎంతో దుః కానీ జరిపేసేయాలి
హు అక్కడంత ప్లేస్ ఉందా నీది జరపడానికి
ఎందుకు లేదు
నీకు పని లేదు పాటలేదు ఎందుకు ఏలిన్నావ్ లేపు అమన ఆ డబ్బులున్నా ఉంటుండే మన దగ్గర
ఆ డబ్బులు వస్తాయి పోతాయి
వస్తాయి పోతాయి అవునుకానే స్టవ పంపి జవా అ మరి
పంపియాల మర్చిపోయిన
మరిచిపో ఇలానే
అదే వాళ్ళే ఒక సైడ్ డోకరాని పట్టుకోవాలి తాతను పట్టుకోవాలి మిట్లేక్కియాలి దింపాలి ఎట్లా తీసుకెళ్తారు
మెట్రోలో వస్తు బద అత
ఆ మెట్రో లో వచ్చిండు దిగి చెప్పేడు మూడు సార్లు అయిందని చెప్తుండే
అవునా ఏమంటుండే అంట తెలుసా జోష్ణ వాళ్ళ ఇంటిక వెళ్ళి ఫస్ట్ టైం వెళ్ళి న్నప్పుడు
వచ్చినప్పుడు హైదరాబాద్
నీన్ బిందువాళ్ళ రూమ్కి ఒక్కడనే వెళ్ళి వచ్చేస్తా అంటుండంట హిహిహి
హుహుహు
అనే
చినయమ అంటండే తెల్సా అన్న ఒకక్కడ ఎట్లా చిన్ననా అంట్టుండే బాలేకుండే కదా బయటికి పోయిండే
వచ్చేస్తాడనే నోది అన్నదుండే
అడ హుషారు హుషారు ఉన్నాడు ఒక్కడే ఏడికైనా పోయి వ స్తాడ అని అంటుండే నేను
అరే ఏమన్నాడు
ఏ రాలే అన్న ఒకడ ఎట్లా వస్తాడు బావాళ్ళు వచ్చి రేపుపో అని అంటెంటుడే
ఆహా పిల్లుస్తునారు అంట కదా ఎప్పుడు ఈరోజా అవును శ్రీధర్ చెప్పిండు పిలుస్తున్నామని ఆ అమ్మ లక్క లేదు కదా శేఖర్ చిన్న తెలుసు శేఖర్ ఎప్పుడు రాడు కదా
ఉ
కొడుకంట్టుండు
హ
మీ నాన్న వాళ్ళ తమ్ముడొచ్చిండు చాలా సార్లు కానీ నిన్న రాలేదు
అకపోయినప్పుడు అక్కడ అది ఉయలా ఉన్నాయి చిన్న కాపావాలే
హ
చిన్న పాప వాళ్ళ ఉయ్యాల ఉంటాయి కదా అవి చిన్నవి
ఆ
దానికి మస్కటో రాకుండా ఒక జాలి కూడా ఉంటుంది
అవును
చిన్నది ఉంటది కదా తెలుసు తెల్వదా పిచ్చి
చిన్న పిల్లలది
హా అది నేను తీసుకొస్తా అన్నా అంటుండే చిరా అది చూసి నీను కూడా వచ్చినప్పుడు అన్ని తీసుకొస్తా మొత్తం మీరేం తీసుకోకండి అక్కడ నీనే తీసుకొస్తా ఇక్కడ నుంచి మొత్తం
తీసుకరా
అ
మీమందే హాస్పిటల్కి హాస్పిటల్ కేల్తమంతే
మీరు వెళ్ళండి అక్కడ జయిన్ అవ్వండి నేను వచ్చే లోపు మొత్తం తీసుకొచ్చేస్తా
ఏంది
నీను వచ్చినప్పుడు మొత్తం తీసుకొచ్చేస్తా అవి
సరే టైం అయిపోయేది
హు సరే ఇకా దాని చోటి చేయాలా నువ్వు చేస్తావ అ చెయ్యవు
ఇప్పుడు చేయాలా
ఆ చై
కట్చే